హలో
హలో
చెప్పరా ఏం చేస్తున్నావు
కిరణ అట్లాంటివన్నీ అలవాటు ఎప్పుడు
హమ్
ఏంటిది ఫస్ హా టీ ఎం ఎల్ చేయాలి అది చేసిన ఏందో పెట్టినారు కానీ అది ఎలా చేయలో అర్థంమయతు తెలనకి అంటే వీడియో ఎలా చేయలో భారతి పెట్టింది
అది ఏమో ఆ నాకు తెలిలేదు ఆమె ఎక్కడ్ర నాయన ఫ్రీనే ఉండదు ఎక్కడ ఎప్పుడు చూసినా
సిన కాని అది వీడియో ఎలా చూడలో అర్థం అవుతలేదు అది దాంట్లో చూసినా కూడా దీంట్లో కంప్లీట్
లాగిన్ ఎందుకు చేస్తావు సైనా చేకుండా సైన్ అప్ చేయకుండా లాగిన్ ఎలా
అదే యాదుో సైనిను హ్మ్మ్
ఆ ఆ
చేసినా ఏమ వస్తుంది ఉహ్మ్మ్ లే లేదు పోవాలి ఇప్పుడు సెవెన్ టెన్ పో సెవెన్ టెన్ అయినక వెళ్తు
ఏం స్పెషల్ ఈ రోజు చికెన్ మాబీజ చికెన్ ఈ రోజు మొన్నై తే సండే బ్లడ్ చెకప్ కనీ వె అలా ఫస్ట్ సాటర్డే వెళ్ళానా సాటర్డే మొన్న బ్లెడ్ చెకప్ కని వెళ్ళ ఫాస్టింగ్ ఉండాలంట నిేను రెండు సరిలు తినేసి ఎళ్ళ టిఫన్ ఒకసారి కాఫీ టీలు అది ఇది స వాళ్ళు టూ అవర్స్ అయి్యంద ఇగా చెయ్యొచ్చు అంత బాగా రాదు ఒకవేళ రేపు ఫ్రీ ఉంటే రండి అన్నారు సరే రేపు వస్తానులే అని రేపు వెళ్ళ ఫాస్టింగ్ లోనే వెళ్ళా బ్లడ్ తీసుకున్నారు ఫస్ట్ రైట్ హ్యాండ్ తీసుకున్నారు తీసుకుంటే టూ టైమ్స్ చుచంద్ర ఆమె రాలేదు రాలేదును అక్కడ వన్ ఎంఎల్ వేస్ట్ బ్లెడ్ టూ ఎంఎల్ కావాలంట తర్వాత ఫస్ట్ఏ లేదు నాకు ఆమె ఇన్నరు కనిపియాట్ లేదు కనిపియిట్ లేదు చుచ్చు చుచ్చు పారేసింది అక్కడ తర్వాత లెఫ్ట్ కి ట్రై చేసింది ఇక్కడ వచ్చింది టూ ఎంఎల్ తీసుకుంది టూ టెస్ట్లు చేసింది లివర్ ఫంక్షన్ టెస్ట్ అ ఇంకొకట ఏమో ఫాస్టింగ్ టెస్ట్ ఓ సరే తిన్నాక ఓ హోటల్ కెల్లా ఆక్కడ మా అమ్మమ్మకి షుగర్ ఉండిం ఏ తిన్నిన్ తర్వాత తిన్నిన్ కా ముందు కూడా చేయాల మీకి తర్వాత తినేసి మా అమ్మమ్మ యా ఇడ్లీ తీసుకుంది నేను బిసి బడా బాత్ తీసుకు కున్నా ఆ రోజు తర్వాత మా ఫ్రెండ అక్కడే యు ఇల్లుంది అక్కడికి వెళ్లి ఇడ్లీ తిన్న వాళ్ళ ఇంట్లో నేను వద్దు వద్దు అన్న ఫోర్స్ చేసారు వాళ్ళు పెట్టారు మూడు ఇడ్లీలు పెట్టారు బిసిబెళ బాద్ తిన్నా వడాల్ తిన్నా తర్వాత ఇంటికెళ్తే నాన్ వెజ్ యో సండే అని సరే అని నాన్ వెజ్ గూడ తిన్నార్ తర్ తర్వాత ట్వల్ కో వన్ కో తిన్నా నేను లంచో మళ్ళీ పడుకొని లేస్తే మా ఇంట్లో తిను తిను అంటున్నారు మళ్ళీ తిన్న నేను తర్వాత్ తా విను విను తర్వాత నైట్కి మళ్ళీ చికెన్ నే మటన్ చికెను అది ది మిక్స్ అయిపోయిందా ఆర్ తర్వాత వచ్చేటప్పుడు కోకనట్ అక్కడ ఉండింది ఫ్రెష్ గా తాగాను ఫుల్ హాట్ వాటర్లా ఉంది వాడో నీట్ గా ఉండే జాగాలో పెట్టుకోకుండా సన్ లైట్ లో పెట్టేశాడు తర్వాత తా వాటర్ మిలన్ తిన్నా ఇంకా ఎక్కువ తినేసా లే ఆ ఆ రోజు అంత తిని నైన్ కేప్ పడుకున్నా వాకింగ్ చేయలేదు కూర్చొని కూడా కూర్చోలేదు ఇంట్లో ఉంటే ఎక్కువ ఫోన్ వాడను ఎందుకులే దొరికిపోతే ఏమైనా అని పడుకొనే ఏసానా తిప్పుకొని వచ్చిందమ్మా లెవెన్ కే నేనేమో ఫోర్ అయిపోయింది లే లేషి హ్మ్ చేసుకోవచ్చు వామిటన్ అనుకోను అంటే లెవెన్ కే వామిట్ స్టార్ట్ అయింది మళ్ళీ పడుకున్నా ఒక బౌల్ పక్కనే పెట్టుకున్నా ఎవరు పాడు ఆడుతారు అక్కడ ఒరుకు అని మళ్ళీ వచ్చేలానే ఉంది లేదు వచ్చేలానే ఉంది లేదు మళ్ళీ మండే అంతా బంగ్ మంటే ఏం రా అస్సలు రాలే వచ్చేవచ్చు ఆ రోజు కూడా మళ్ళీ బస్ లో ఇలా కుకి కు మళీ ఇక్కడ వచ్చేస్తుండో బస్ లో అని రాలే లేకపోతే మొన్న వ చ్చా మీ
అయ్యో ఎంత కష్టమ వచ్చందాల్ కానీ ఏం ఆదురా తినాల కానీ మ
కాదు లేదు టూ టూ పీసెసే తింటా ఏమో నాకు నచ్చలేదు ఆ రోజు ఏవేమో చేసారు మటన్ తిన్నా మా ఇంట్లో మా ఆంటిీ ఇంట్లో పోోటీ చేసారు అది అస్సలు వాళ్ళ నల్లుగుంది దానికి పరోటా చేసారు మళ్ళీ మా ఇంట్లో చికెనే తిన్నాం అంత తినేసి వచ్చిన తర్వాత ఫౌజీ రే బిర్యానీ తిందాం రా అంట మళ్ళీ అనేే ఈ రోజు వద్దిదు ఎప్పుడైనా తిందాం అన్నా నేను ఆమె అడిగేది చూడు ఇంత చెప్పిన తర్వాతయ్యో నిన్న రాజన్ కుంటేకి వెళ్ళాం అక్కడ హాస్పిటల్ కి ఆ ఏం అనలే నార్మల్ గా ఉంది బ్లడ్ చెక్ చేసి చేపచ్చా కదా అంత న నే వందిరా వాడు అ ఇది క్రీమ్ ఇచ్చడు సంస్కీనిచ్చాడు ఆడమని ఇం ఇంకా వన్ మంత్ కి టాబ్లెట్స్ ఇచ్చాడు ఫస్ట్ ట్వంటీ డేస్ కి ఇచ్చాడు అయిపోయింది మేము ఆదు ప్పుడు ఆ టాబ్లెట్ మింగకప్పుడు మా అమ్మ వద్దు
అవున్రా నువ్ ఒక్కద్దా ఒక్క దా దగ్రేక్క అదే ఆ బాలతోండ
నేను ఫస్ట్ ఒక అమ్మాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళేదాన్ని అక్కడ మా ఊర్లో ఆమెేము ఫస్ట్లి వెళ్ళినప్పుడే సిక్స్ కే లాక్కొనింది తర్వాత ఒక త్రీ డేస్ వద్లేసిర అమ్మని సెవెన్ కె లాగగిసింది ఆక్కడ ఫిఫ్ టీన్ కే అయిపోయింది మాది ఇక్కడయితే విజిట్ విసిిట్ కి టూ టూ కే ఫిక్స్ అడంతా విడు ఆమె ఏన్ అంత బా కూడాడా చెయలేదరా కెమికల్ ఫీలింగు లేస్ ంత చేంది ఫస్ట్ టైమ్ ఎవరైనా చేస్తారా ఫస్టు మెడిసిన్ ఇచ్చి అదంత కుదిరి తే అప్పుడు చేయాలి ఆమె ఫస్టే కెమికల్ పీల్ చేసేసింది మొత్తం మొహం అంతా ఇ రెడ్ అయిపోయింది నాటి ఆమె మాస్క్ తీసుకొనిల్ళు ఇంట్లో ఎవరైనా చూస్తారు అంట చేసేసి పింక్ గా ఆ రామా రోజు నరకం తర్వాత అదే మెడిసిన్ తీసుకొని వెళ్ళి వీడికి ఇచ్చా నేను సరే ఇంకా ఆన్ ఫస్ట్ ఒక క్రీమ్ వాడేదాన్ని మా ఇంట్లో అది ఏమైనా అది వాడేస్తారు బెంటో వెంట్ అది అది మొహానికి పూసుకునేసా నేను ఫోర్ మంత్స్ ఆ అది పూసుకుంటే తగ్గియిందిరా అది అందుకని డైర్ పూస్ పడేసా అప్పుడు ఆ స్టార్టింగ్ లో తగ్గింది వి ఈ వీడు చెప్పాడు ఏం క్రీమ్ అని వాడావా వాడావా చెప్పు చెప్పు అని చెప్తే ఇంకేమాన్ తిడతారేమో అని లేదు లేదు అన్న వాడు కనిపపిట్టే సార్ తెలుసా వెంట వెంటే ఏమన్నా యజ్ చేసేవాళ్లే ఆహా యూస్ చేస అని చెప్పాను నేను తర్వాత ఎన్ని మంతస్ యూస్ చేసావంటే వాది వారం యూజ్ చేస్తేనే ఫుల్ ఎఫెక్ట్ కొడుతుందంట నేను ఫోర్ మంత్స్ యూస్ చేసా అది కంటిన్యూస్ డైలీ నైట్ అది ఓవరాల్ నైట్ అవర్స్ కూడా కాదు ఆ వాడు కుదిరేకి ఇంకా ఇంకా ఒక సిక్స్ మంత్స్ అయినా అయితుంది నీకు క్లియర్ స్కిన్ రావడం అది ఇది చెప్ పే డాక్టరు వై ఎంత భాగా కనిపెట్టేసర్ తెలుసారా
కనిపెడతార్రా వాడు పవర్ఫుల్ డాక్టర్ వాడి దగ్గరకి పో ఇంక ఇప్పటి నుంచి
అతి కరెక్ట్ గా చెప్పేసాడు వెళ్దాం
ఆహా చెప్తారు రా వాళ్ళు
పౌసి అయితే నవ్వుతుంది పౌసికి తెలుసా క్రీమ్ అంటే ఏమనా గాయాలయితే అది పెట్టుకుంటారు నీ మొహాన్క పూసే అని ఇచ్చిన అదిమైంది తెలుసా మా డాడీ ఫ్రెండ్ ఎవరు రికమెండ్ చేశారా మా ఇంట్లో వాడే వాళ్ళది కానీ వాన్ కష్టాల్ వాడ్. డె వాళ్ళు కాదు వాడు డాక్టరేం చెప్పాడంటే నువ్వు ఫస్ట్ వాడింటావ్ అది కంట్రోలొచ్చిం. టుంది. తర్వాత ఎఫెక్ట్ జొ నీక్. తెలీదు అందుకే నువ్. వాడింటావ్ అన్ చెప్పాడు ఆ ఎస్ ఎస్. ఇంకొక్టి నిన్న వ వెళ్ళామ్ కదా.
దాది క్కడ జిగ్ ఏందో అది తెల్దు నాకి దలేరియా మాల్ కి డిసైడ్ ఎన్నిఎస్ కి మధ్యలో రోడ్డు ఉంటద్ జూడు ఆ రోడ్ లో పోవాలి సక్కగ.
హహహ
పోతావు జూడ్ నువ్వు అలా కాకుండా దానికి ఆపోజి. కెమ్ర లొ పోల్ల ఇందుంది కదనే ఫ్లైట్ లో పోయేది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ రోడ్ ఉమ్ ఎయిర్పోర్ట్.
సన్స్క్రీనిస్తా ఎప్పుడెప్పుడు వాడతావ్ అన్నాడు. నేను మార్నింగు నైటు అన్న నైటెందుకు వాడతారు అంట ఔను కద సన్నుండదు ఫౌజీ ఐతే నవ్వుతుంది నాకసలు కంట్రోలే ఉండదు నేన్ ఎట్ల జెప్పేసాన్ తెల్సా మైన్. వర్క్ చేయ్లే అక్కడ డోరు స్లైడింగుంది నేన్. ఫుల్లు ఫోర్స్ తో చల్లేస్తున్నా స్లైడ్ చేయ్కుండా వామ్మో నేన్ నా మైండే పని చేయ్లే నాకైతే. హ అది ఫ్రూట్. తెచ్చుకోనెల్లమా వాడి దగ్గరికి. గ్రేప్సు బనానా వా ఓకే అనొచ్చుగా నేను. ఓహో అనా. యప్పా
గు
వాడు చెప్పే వరకు బాగా ఉంటుందిరా బిల్లేస్తాడ్ చూడు వామ్మో అనిపిస్తుంద్ తెల్సా ఏల్కేలు ఫస్టైము టూకె ఫస్టైమ్ టూకే. సెకండ్ టైమ్ కూడా టూకే ఇప్పుడు టూ పాయింట్ ఫై ఐంది. ఉమ్ అంటే వీడి దగ్గరికి కాదు సిస్తే పోనీ బా. అలై తే చాల్ రా నాయ్నా. ఆమె ఎవరు టూ విజిట్. కే ఫోర్టీన్కే ఏపిచ్చకుంది అందుకే వొద్దు ఆమె దగ్.
ఉమ్ నివ్వు బెండువె. నేను భారతీనేే తెచ్చిచ్చిందంట కదా
ఆ రా ఆమె రాజన్ గుంటెకి వెళ్తున్నా అంటే నేను ఫోటో మరీ పెట్టి అత్తే తీసుకొని రా అన్నారు
కాదు ఆ పిల్ల ఏం చెప్పిందంటే అది నేను ఏమన్నా ఏమనా గాయం ఆయ్ అంటే పటించుకోడానికి ఏమనా అడిగిందేమో అన్నీ తెచ్చించినారా ఆ పిల్లా మోకానికి పూసుకుందంటే మొత్తం అయినాయి రా ఇప్పుడు అంటేంది
ఎన్న ఉన్నాయో ఇవ్వాలని అదైతే ఏమైనా అయితే వాళ్లు కూర్చో నిడి ఇంట్లో దానికి తప్ప నేను అయితే అలువైరా లో ఎక్కువ కంట్రోల్ వస్తుంది తెలుసా కానీ ఇక్కడ అలువైరా అనే దొరకదు నాకు కానీ ఎక్కువ బాగా పని చేస్తుంది అది అలవేరా
అవునా
మా అమ్మమ్మ అయితే ఇంట్లో అదేమది పసుపు అది ఇది చేసి ఇస్తుంది వమ్మో వద్దురా నాయన నరకం నాకు అది అది పూసుకున్నాక బయటకి వెళ్ళకూడదు నాకేమో అవంతా పెట్టుకున్నాకే బయటికి వెళ్ళాలనిపిస్తుంది మేము గేమ్ ఆడట్లేదా ఈ మధ్య ఆన్లైన్ లో లేవు గేమ్ ఎందుకు ఆడట్లే
లేదు ఇంకా నిన్నా ఆడినా ఈరోజు ఆడలేదు
ఆ హా మెసేజ్ వచ్చింది
అలా షి షాప్ లో బాల్
అ
సరే ఆ సరే ఆ చేయ్యిరా మళ్ళి ఆ చేయ్ మాట్లాడతాలే ఇప్పుడు టెన్ మినిట్స్
సార్
మా తెలేదు కానీ మసాలా కాదు